ఏ
హా హలో ఆ నమస్ స్కారం మేడం బాగున్నడా ఆ బాగున్నం మే డం మీరు బాగున్నారా
అవును మేడం బాగున్నా
ఏం చేస్తున్నారు మేడం వర్క్ కంప్లీట్ అఇందా
ఏం చేస్తారు మేడం
నేను హౌస్ వైఫ్ నే మేడం
ఆ అయిపోయిందా మేడం ఇంట్లో వర్క్ అంత ఆ అంతా అయిపోయింది మేడం ఇప్పుడు వంట ఒకటే చూసేదుంది
అవునా మేడం
సర్క్కయ్
ఏం కర్రీ చేసారు ఏం చేస్తారు మేడం ఇప్పుడు
ఇప్పుడా మేడం ఆ ఇప్పుడు పప్పు అన్నం చేశాను మేడం
మ్
మ్ పప్పు ఉంది ఇంకా మా అయనైతే చికెన్ తెచ్చుకుంటా అని వెళ్ళారు వస్తే చేయ్యలి మేడం
మ్
మ్
ఎట్లా చేస్తారు మేడం అది
తరు మేడం
ఆ మేడం
మీరేం వంట చేశారు అంటున్న
మేమే చేస్తాం మేడం
ఆ
మ్ ఈ రోజు వాతావరణం చల్లగా ఉంది మేడం కొంచెం గాలి అవును మేడం ఇప్పుడే గాలోస్ ఉంది
కొంచెం వస్తుంది ఆ లేకపోతే ఆ అవును చాలా ఎక్కువగా వచ్చింది ఎండ రావడం కూడా
అవును మేడం
మ్ ఎండాకాలం తగ్ తగ్గిందంటున్నారు ఏం తగ్గలేదు
తగ్గలే మేడం కొంచెం కొన్ని రోజులైతే వర్షాలు పడితే తగ్గుతాయి మేడం ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా
మ్మ్ అవి ఎలా అంటే వర్షాలు పడిన కూడా మనకి రెగ్యులర్ గా చాలే హెవిగా పడితేనే అది కూడా
అవును మారే వర్షలు కొంచెం బాగా పడితే ఎండ డ తగ్గినట్టనిపిస్తది ఇప్పుడు రెండు మూడే పడ్డాయి కదా అందుకనేసి ఎండా అనిపిస్థంది
ఇంకా ఈ భూమి అనేది వేడిగానే ఉంటుంది కాబట్టి మనకి ప్ర ఆ అనిపిస్తూ ఉంటుంది ఒక గాలి వచ్చి నా ఏమొచ్చినా అది వేడిగానే మనకి కనిపిస్తూ ఉంటుంది
అవునండి అవును
ఏం మేడం ఇంకా మీరు సంక్రాంతి బాగా చ్ చేసుకుంటారు కదా
అవునండి సంక్రాంత్రి బాగా చేసుకుంటామండి మేము
అది ఏంటంటే అదిేఏమంటారు బతుకమ్మ బతుకమ్మా అనే పండగ మ్ అది కూడా బాగా చేసుకుంటారు మీరు
అవునండి మేము చాలా అది బాగా హ్యాపీగా కొత్త బట్టలేసుకొని బాగా సంబరంగా చేసుకుంటాం అండి బత్ కమ్మా అంటే పులతోని ఫస్ట్ బతుకమ్మకి పూలు ఫస్ అవి కూడా తొమ్మిది రోజులు జరుప్ చూసుకుంటామండి బతుకమ్మ పండుగ మ్ చేసుకుంటాం మేడం అది దానికి ఫస్ట్ చిన్న బతుకమ్మ దానికి పేర్లు ఉంటాయండి ఇట్లా ఫస్ట్ బొడ్డమ్మ అని తర్వాత అవన్నీ ఒకొక్క పేరు ఉంటదండి నవరాత్రులకి ఆ సద్దుల బతుకమ్మని అని అ మ్ అ అట్ల బతుకమ్మని ఆ ఇంకోటి తొమ్మిది రకాల బత్ కమ్మలు వేస్తామండి తొమ్మిది రోజులు
తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బతుకమ్మలను చేస్
చేస్తామండి ఫస్ట్ అదే ఫస్ట్ ఏమో అ ఆ స సద్దుల బతుకమ్మ తర్వాత అట్ల బతుకమ్మ తర్వాత ఇంకా ఇంకొకటేమో ఆ ఆ ఎంగిలి పూల బతుకమ్మా కోటేమో ఇట్లా ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి అట్ల తో పూలలో ఆ పూలు తీసుకొచ్చి ఆ ఆ పక్క ఇంటికి వాళ్ళయి ఇక్కడ అన్ని తీసుకొచ్చి ఆ ఫస్ రోజేమో పెద్దగా చేసుకుంటామండి ఎంగిలి పూల బతుకమ్మ రోజు పెద్ద బత్ కమ్మ లైన్ లో అందరు కలిసి ఇ ఆ చేసుకుంటాం ఇగ నెక్స్ట్ ఇగ మళ్ళీ లేవన్ డే పదకొండు రోజులేమో చిన్నగా ఒక బతుకమ్మ పేరుస్తామండి ఇంట్ల నుండి ప్రతిరోజు చిన్న పిల్లలు ఒక బతుకమ్మ పెర్సీ పదకొండు రోజులు అన్ని దానికొక పేరు పెట్టి ఇగ పదకొండు రోజులు ఆడుతారండి మళ్ళీ లాస్ట్ పదకొండు రోజుల తర్వాత సద్దుల బత్ కమ్మా అని ఉంటదండి
ఆ
దాని కి మస్ గ్రాండ్ గా మంచిగ డెకరేషన్ చేస్తారండి మస్తు లైట్లతోని సెట్టింగ్ చేసి అక్కడ
చాలా ఇంకా గ్రాండ్ గా చేస్తారు
చేస్తారండి చేసి కొత్త బట్టలు కొనుక్కుంటామండి మంచిగా
ఆ
తంగేడు పూ్లు దానికి ప్రత్యేకంగా బతుకమ్మకి తంగేడు పూలండి తంగేడు పులు గునుగు పులు ఆ తంగేడుపువ్ బతుకమ్మ అని అంటారు మేడం దా బాగా దానికి తంగేడుపు బతుకమ్మకి అది బాగా ఫేమస్ అ ండి తంగేడుపు అనేది
ఆ అ
పువ్లు గునుగు పువ్వులు తంగేడు పువ్లు అవి పాలసముద్రం పువ్వులు ఆ ఇంకా బంతి పువ్వులు అవన్నీ కట్ల పువ్వులు అవన్నీ త అన్నిది పదకొండు రకాల పువ్వులు తీసుకొస్తామండి
ఆ పదకొండో రోజు పదకొండు రకాల పూలు తీసుకొస్తారు
పులు తీసుకొస్తామండి తీసుకొచ్చి ఆ రోజు ఘనంగా ఘనంగా చేసుకుంటామండి బతుకమ్మ పండుగ కొత్త బట్టలు కట్టుకుంటమండి గౌరమ్మ అన్నట్టు మా ఇంట్ల నుండి ఒక అమ్మవారు వెళ్ళినట్టుగా పూజిస్తామండి అప్ ప్పుడు ఆ దేవున్ని మ్ ఘనంగా ఇంట్లో పెట్టుకొని ఒక పొద్దుతోనుంటామండి ఆ రోజు అన్నం తినకుండా
ఆ రోజంతా మీరు కూడా ఒక్క పొద్దుంటారు
ఆ ఒక పొద్దుండి ఆ దేవునికి ఆ ఇట్లా కొత్త బట్టలేసుకొని బతుకమ్మని అందరం కలిసి అది అన్నిీ కలర్స్ పూలు తీసుకొచ్చుకొని
మ్
దా పెద్దగా వేసుకుంటామండి పెద్దగా ఇట్లా పెడుతారు ప్రైజ్ తో పెట్టి దాని మీద గౌరమ్మ గౌరమ్మ అని ఉంటది గుమ్మడి పువ్వు ఉంటదండి దాని ప్రత్యేకమైన గుమ్మడిపువ్వు ఉంటది అది గౌరమ్మ అంటారు దేవుడు ఇచ్చిన గౌరమ్మ అని కుంటామండి దాన్ని మళ్ళీ పసుపు పసుపు గౌరమ్మను కూడా చేసుకుంటామండి
పసుపు కొమ్ములతో చేస్తారేమో కదా
పసుపుతోని గౌరమ్మన్ చేసుకుంటామండి పసుపు ఉంటాయి కదా తడి తాడిపి ఆ తడిపి దానికి ఆ ఇట్లా అమ్మవారిని రెడీ చేస్తాం దానిపైైన ఇట్లా
పసుపుతో త అంతా కలుపుకొని మీరు అమ్మవారిలా
ఆ చేసుకొని బతుకమ్మ పైన పెట్టుకొని పసుపు కుంకుమా అవి ఆ మ వస్త్రం అవ న్నేసి మంచిగా అమ్మవారిలాగా పూజిస్తామండి దాన్ని ఫస్ట్ ఇంట్లో దేవుని రూములో పెట్టుకుంటాం దాన్ని మొత్తం రెడి అయిన తర్వాత దానికి దీ పం పెడుతా నైవేద్యం పెడుతము నైవేద్యం అంటే దానికి ఇష్ ష్టమైనది అది ఏమంటారండి దోసకాయ అంటే ఇష్టం మేడం బతుకమ్మకి దోసకాయ నైవేద్యంగా పెడుతారం అరటి పండు దోసకాయ అం అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవారికి మెడ్ అమ్మవారికి అమ్మవారూం పెట్ అమ్మవారి రూపం పెట్టి అలంకరిస్తామండి మంచిగా అన్ని నగలేసి అవన్నేసి అమ్మవారికి ఎట్లా రడి చేేస్ స్తమో ఆ బతుకమ్మని కూడా అమ్మవారిలాగ రడి చేేస్తామండి రాడీ చేసి మేము కూడా మంచిగా ఆ సాంప్రదాయంగా రెడీ అవుతామండి ఆ రోజు పట్టు చీరలు కట్టుకోనే చేతి నింద గాజు జులు పెట్టుకొని మంచిగా అమ్మవారి పాటలు పాడుకుంటూ ఆడుతామండి చుట్టూ అందరం మంచిగనిపిస్తది
అవునవును లెండి నేను కూడా చాలా మూవీస్లో అంద్ చూసాను
ఆ మన తెలుగు మన తెలంగాణలో అత్యంత పెద్ద పండుగ అంటే బతుకమ్మ పండుగే అండి మా
బతుకమ్ అవునవును అదే లేదు చాలా గ్రాండ్ గా చేస్తారు అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అది మ్
స్టు చప్పట్లతోనే ఆడేటోళ్ళండి నోటితో పాడుకుంటా ఇప్పుడు ఇగ డెక్కులు పె ట్టేసి ఆ దానికి బతుకమ్మ పాటలు అడ్ చేసి సెల్ లో డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు డ్యాన్స్ డీజే డ్యాన్స్ లాగా డ్యన్
ఆ అంటే ఇప్పుడు రెడీమేడ్ గా వచ్చేసింది ఇ డిజేలు ఇవి అవి అని
చేసినాయి మేడం ఫస్ట్ ఏమో అట్లా కాదండి అప్పుడు మనమే పాట తయారు చేసేటోళ్ళమండి మా మా తాతలు ఉన్నప్పుడు మా నానమ్మలు ఉన్నప్పుడు వాళ్ళే నోటుతోని రాగం తీసు క్కమ్మ పాట పాడితే అది వినడానికి కూడా మంచిగనిపిచ్చేది పెద్దగా నోటితో రాగం తీసుకుంటూ మంచిగా పడేటోళ్ళు వన ఎనుకట జరిగి ఆ బతుకమ్మ ఇట్లా రాజుల కథలవ అంతే కదా ఆ బతుకమ్మ పాటరూపంలో చెప్పేటోళ్ళు మాకు మంచ్ మంచిగన్పిచ్చేది
అది బాగా మనకి అర్థం కూడా అవుతుంది
దానికి అర్థం ఉండేదండి ఒక అమ్మవారు ఇట్లా ఇక్కడ ఒక వరలక్ష్మిీదేవి అని ఒక అమ్మవారు ఉంటది ఆ అమ్మవారు ఆ ఇట్లా ఒక ఇంటి ఆడపడుచుగా ఎట్లా ఉండదు ఆ రూపంలా మాకు బ మా పాటలాగా రెడీ చేేసి ఇప్పటోళ్ళు మాకమ్ మా వాళ్ళు
హుమ్ ఆ రోజఅంతా పట్టు సారీసు ఇవే అన్ని కట్కొని మీరంతా
ఇప్పుడు అన్నీ వేరే వేరే సాంగ్స్ అన్ని డిజే సాంగ్స్ వేసి ఇ బతుకమ్మలు ఆడతారండి
పండుగలకి నాన్ వెజే వండుకుంటారు లేండి కదా అహ నాన్ వెజ్ వండుకుంటారు కదా
నాన్ వెజ్ జెయ్యదు మేడం ఆ రోజు అసలు అన్ని ఉపవాసం ఉండి మళ్ళీ పప్పు పప్పు చారుతోని బతుకమ్మని ఆ ది నీళ్ళలో గంగాదేవిలో పంపేసి వచ్చిన తర్వాత ఆ స్వీట్ మనం ఆ అమ్మవారికి ఇష్టమైన సత్తు స్వీటితోనే మేము ఆ ఉ ఆ రోజు తింటా మేడం ఆ ఉపవాసం ముగిస్తాం మేడం ఆ దాన్ని ఏమ సత్కిండి అంటారు మేడం
అవునవునండి
అది దాంతో మక్కజొన్న మక్కలతోనే తయారు చేస్తారు అవిటిని
ఆ
మక్కలతోని తయారు చేసి దాంట్లో చక్కెర పౌడర్ చేసి అన్ని అయితే ఇలా చేస్తారు మళ్ళీ ఆ రోజు జుగూడ నువ్వు నువ్వుల పౌడర్ చక్కర పౌడర్ పల్లీల పౌడరు ఆ అవన్నీ పౌడర్స్ షుగర్ తోనే పౌడర్ చేసి అట్లా ప్రసాదంలాగా అందరికి ఇస్తాం మేడం ఎంత మంది వస్తే అంత మందికి ఇచ్చేస్తాం పసుపు పూసుకుంటాం మాకు అమ్మవారి ఆ అనుగ్రహం ఇచ్చిందని అ గౌరవం ఉంటాది కదా మేడం
అ
ఆ గౌరమ్మని మేము అందరం ఒక్కరి తర్వాత ఒక్కరికి పసుకుంకుమలతోని నిండు నూరే మాకు ఉండాలి అని అమ్మవారిని కోల్చు కుంటూ సుమంగళీ ఉండాలని అది మేము పెట్టుకుంటాం మేడం
అంతకు మీ పండుగలు బాగుంటాయి మేడం ఏ మాట కామాట సరే మేడం మీ స బింజమైన కసేమయ అన్నన్ని మాకు కేటాయించినందుకు ఆ మీ సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు మేడ
అదే మస్తు మంచిగ అనిపిస్తది మేడం బాగా హ్యాపీగా బాగ సం సంతోషంగా జరుపుకుంటాం
ఆహ సరే సరే మేడం మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించు నందుకు ధన్యవాదాలు మేడం
ఆ ఇంకా గాలి వస్తాంది మేడం
ఆ ఆ లేదు మేడం మీ సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు వర్క్ ఉంది మేడం ఉంటాను
ఆ మేడం
ఆ వర్క్ ఉంది ఉంటాను మేడం
ఆ ఓకే మేడం మాగూడా ఒకంచెమార్ మేడం ధన్యవాదాలు మేడం మాతో మీ సమయాన్ని కేటాయించినందుకు సరే మరే ఉంటా
ఆ సరా క రమ్య బ క